ఆ హలో ఆ ఎలా ఉన్నారు
బానే ఉన్నానండి
ఏం చెయ్యట్లేదండి వంటై ఇప్పుడే కూర్చున్నాను
ఊహు ఇంకా బోయానాలు అవలేదా
ఆ ఇదే అయిపోయినాయి అంటున్నాను అయిపోయి కూర్చున్నాం
ఊహు
ఊ మీయి అయిపోయినాయండి భోజనాలు
ఆ ఇస్కూల్కి వెళ్ళిపోయాడు బడికెళ్ళిపోయాడా
ఆ బడికెళ్ళిపోయాడండి
ఊహు
పొద్దున్నే డబ్బా కట్టేసి పంపేశామండి
ఊహు
ఆ ఏం చేతున్నారండి మీరు భోజనాలయినాయండి
ఆ అప్పుడే భోజనాలు అయినాయండి
ఆహా ఏం కూర వొండారండి
నేంద కందపులుసు వొండాను కందా కోడుగుడ్లు పులుసు
కంద పులుసండి
కందా కోడిగుడ్లోనేండి
ఎలా వొండుతారండి అది
ముందర కంద ముక్కలు బాగా ఒకైదారు కూతలు వచ్చేదాకా ఉంచి ఆ ముందు కోసేసండి ముక్కలు బాగా రెండు సార్లు మూడు సార్లు కడిగేతే తే కొంచెం దురదుంటుంది
ఆహా
అందుకుని రెండు మూడు సార్లు కడిగేసి
ఆ
ఉడకబెట్టేసుకుని నాలుగు మూడు కోతలు వచ్చే దాకా ఉంచుకుని
మ్మ్
ఆ తర్వాత కోడిగుడ్లు కూడా ఏసుకుని ఒక కోతొచ్చాక తీసేస్తే అప్పుడు ఉల్లిపాయి అల్లం వెల్లుల్లిపాయలు
మ్మ్
రుబ్బుకుని
అయి
ఓ పక్కన పెట్టుకుని ఈ ముక్కలు కూడా తీసేసాక
మ్మ్
కోక్కరోసారి కడిగేసుకుని
మ్మ్
దాంట్లో నూనె పోసి తాళింపేసుకోవాలి
తాలింపులంటే ఎండు మిరపకాయల అండి
పులుసు కదా ఎండు మిరపకాయలు ఆ ఆ అ అది ఏలి వెల్లుల్లిపాయలు ఎండు మిరకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు పులుసు కాబట్టి మెంతులు కూడా కొంచెం ఏసుకోవాలి
పులుసు కాబట్టి మెంత్
ఆ ఆ పులుసులు కాకుండా ఇగురు వండుకున్నాం అనుకోండి మెంతులు ఏసుకోక్కర్లేదు జీలకర్ర ఏసుకుంటే సరిపోద్ది
ఏ పులికి కులికి మెంతులు ఏసుకోక్కర్లేదండి
ఇగురుకైతే మెంతులు ఏసుకోక్కర్లేదండి
మ్మ్ హు
పులుసుకైతే మెంతులు ఏసుకోవాలె
అదేలెండి అదేలెండి
ఆ తాలింపు ఏసుకున్నాక ఈ ఉల్లిపాయ బాగా ఏగనిచ్చేసి
మ్మ్
ఆ తర్వాత కంద ముక్కలు ఏసుకుని ఓసారి ఆగించి ఆ తర్వాత కోడి గుడ్లు ఏసి ఓసారి నాలుగు మూడు సార్లు కలిపి మగ్గ్యాక చింతపండు నానబెట్టుకుని పులుసు పోసుకుని ఆ చింతపండు ముందే నానబెట్టేసా
అదేలేండి మావిడికాయ ఏసుకోచ్చండి చింతపండేనా
చింతపండే వేసుకోవాలండే చింతపండు అయితేనే బావుంటుంది
అదేలా అంటి ఈ మధ్య మామిడికయ పొడులు గొజ్జులు వేసుకుంటున్నారు కదండే
అవునవును అలా ఇష్టపడే వాళ్ళు అయితే అలా ఎస్కో తినేవోరు కొందరు ఒక్కొక్కరు తిన్రూ మరి
అవునండి
మ్మ్ పెద్దనాన్న అయితే తినరండి అందుకని చింతపండే ఎస్తాను మావిడికాయ అసలు ఎయ్యనివ్వరు
మావిడికాయ్ ఎయ్యనివ్వరండి
ఆ మావిడికాయ మంచిదిండే అంటే మావిడికాయ పప్పు గూడా పడనివ్వరు మ
ఉహు
ఆహా అందుకనే అలా వండుతాను
అదేలెండి
బావుంటుందండి ములక్కడ కూడా ఉంటే ములక్కడ ఎసుకున్నా బావుంది కంద కూడా విడిగా మామిడికాయ ఎసుకుని వండుకో తింటే చింతకాయ ఏసుకోని కూడా వండుకోచ్చు
ఆ అదేలెండి
ఆ చింతకాయకి మామిడికాయకి అయితే ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలి ఈ పులుసుకైతే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ రుబ్బుకోవాలి
రుబ్బిందే రుబ్బింది ఎసుకోవాలండి ఇందులోని
దీంట్లో అయితే పులుసుకైతే రుబ్బింది ఎసుకోవాలి అలా చింతకాయని మామిడికాయ ఎసుకున్న దానికెమో ఉల్లిపాయ ముక్కలవి కోసుకునేది ఎక్కువ
అవునండి
ఆ అల్లం ఎల్లి పాయ కూడా ఎయ్యాకర్లేద్ ఆహా బావుంటుంది అలా పెట్టీ చూడండి ఒక సారి
అలా పెట్టి చుస్తానండి అయితే
ఆ పెండలం కూర కూడా బాగుంటుందండే మనక్
కందలో విడివిడి కందలు వేరే కందలు ఉంటాయండి రకరకాలు
ఆ ఉంటాయి చిన్న చిన్న దుంపలుంటాయి పెద్ద దుంప అయితే బాగుంటుందండి
పెద్దదుంప బావుంటుందండీ
ఆ ఊరి పెద్దదావుతుంది కదా
ఆ
చిన్నయి అయితే కొంచెం ఎర్రగా ఉంటాయి ఆ ఎర్రగా ఉన్న దుంపలు తెచ్చుకోకూడదు
ఉహు
అయి అయితే బాగా దురద ఎక్కువ ఉంటయి
ఆ అవునండి ఒకసారి ఎవరి పెళ్ళలికో కోసానండి అసలు చాలా దురద వచ్చేసినయియండి అప్పటి నుంచి ఇంకా అది ము
ఆ అలా ఎర్రగ్ గా ఉన్న దుంపలకి ఏం చేయాలంటే అండే కొంచెం జామా ఆకులు ఎసుకుని ఉడకబెట్టుకుంటే అ దురదా జామాకులు మనం కంద ముక్కలు ఉడుక్ పెడతాం కదా
ఆ అవునండి
ఉడకబెట్టినప్పుడు నా నాలుగు జమాకులు ఎసుకుంటే ఒక ఐదారు జామాకులకు పట్టేసి దురద ఉండదు అలా వండుకోచ్చు
ఆహా చాలా దూరదండి అప్పుడు మరి అలా ఎలా వొండారో గాని
ఆ పెండ్లం మామిడికాయ్ వండుకొచ్చండి మళ్ళీ పెండ్లం ఆ పెండ్లం పెండ్లం కంద మావిడికాయ్ వండుకోచ్చు
ఎలా గోజ్జండి ముక్కలు ఏసాండీ
చింతకాయ మామిడికాయ వండుకోవచ్చు ఇలా మొక్క కోసేసుకునే వేసుకోటమే ఉల్పే ఆ ఉల్లిపాయ ముక్కలు కోసేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కోసేసుకుని ఇంకా మసాలాలు వేసుకో అక్కర్లేదు
మసాలాలు వేసుకోకుండా అల్లం వెల్లుల్లి అలాంటివి కాకుండా
అల్లం వెల్లుల్లి కూడా వేయకూడదు అవ్వ్ తర్వాత తాలింపు వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తర్వాత కన్న ముక్కలు వేసుకుని మామిడికాయ ముక్కలు వేసుకుని ఆన్న ముందు ఉడక పెట్టువాలండి
దేనికైనా ముందు
ఎలా వండినా ముందు కంద ఉడక పెట్టుకోవాలి
ఇక కంద బచ్చలు కూర వండుతారే అది అంతే కదండి గుడ్డు వేసి పండినట్టే బచ్చలు కూర వేసి వండుతరూ అంటారా
అలా కదండి ముందు కంద ఉడకపెట్టేసుకుని కొంచెం శనప కుని శనగపప్పు కూడా ఒకసారి విడిగా ఉడకబెట్టుకుని
శనగపప్పు వేస్తారండి
ఆ కంద బచ్చలి కూరలొకి కాస్త శనపప్పు వేసుకోవాలండి
ఉహు
ఆ ఎక్కువ ఉలిపాయ పట్టదు రెండు ఉలిపాయలు వేసుకుంటే సరిపోతుంది పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది
ఊహు
అప్పుడు ఈ తర్వాత కంద కంద కూడా వావ్ కంద ఉడక పెట్టేసుకొని కొంచెం శనపప్పు రెండు కోతలు రానిచ్చి ఇక కంద ఐదు ఆరు కోతలు రానిచ్చి
అవున
ఆ తర్వాత బచ్చల కూర కూడా ని బాగా సన్నగా తరుక్కొని ఈ బచ్చల కూర కూడా రెండు రెండు కూతలు రానిచ్చి ఆ తర్వాత అది కూడా రానివ్వాలి ఓ పక్కన పెట్టు ఈ మూడిని మూడు కలిపేసుకోవచ్చు లేండి ర్వాత ఉడకిపోయాక
ఉడికి పోయాక కలుపుకోవాలని
ఆ ఆ తర్వాత ఉలిపాయ తాలింపు వేసేసుకొని ఆవాలు జీలకర్రా మెంతులు కరివేపాకు ఎల్లుల్లిపాయ ఎండు మిరపకాయలు తాలింపు వేసేసుకుని
మ్
ఆ తర్వాత ఈ మూడు ఏసేసి బెల్లం ఎక్కువ తినివాళ్ళ కొన్ని బెల్లం ఎక్కువ వేసుకోవాలి
బెల్లం వేసుకుంటారండి
ఆ బెల్లం వేసుకుంటారు కందా బచ్చల కూరలో కొంతమంది ఏమో ఆవాలు నూరేసి ఆవాలనూ ఈ బెల్లను కలిపి రుబ్బేసుకుని చేసుకుంటార అలా వేసుకుని తర్వాత బెల్లం వేయక్కర్లేదు ఆవ పెట్టుకుని వండుకుని హలో ఎలాగా
టీ పోతది కదండీ
మ్ టీ పట్లము
అదేంటి కొంచం
అలా కందా బచ్చల కూర శనపప్పు వండింది కొంచెం బెల్లం ఎక్కువ వేసుకునే వండుకోవాలి.
ఆ కూర అలాగే ఉంటందండి.
మా కూరే ఎక్కువ తీపుండాలండి లేకపోతే బాగోదు. కందా బచ్చల కూర బెల్లం కూర వండుకుంటే.
ఆహా.
ఇలా ఆవ పెట్టి వండుకున్న దానికి బెల్లము ఏయ అక్కర్లేదు అసలు.
బెల్లం ఏయ అక్కర్లేదండి.
బా ఆ లే ఎయ్యక్కర్లేదు ఎ పచ్చి పులుసు వేసుకుంటే సరిపోతుంది.
చింత పిండండి.
ఆ కొద్దిగా సౌరస్గా ఎక్కువ కాదులేండి.
ఆ ఏదో ఎసామన్న పేరుకి ఏసుకోండి.
కొద్దిగా అంటే ఆ ఇది కొంచెం బా బాగోదు కదా. అందుకని కొంచెం వేసుకుంటే సౌరుసుగా బాగుంటుంది.
రెండు రకాలు తీరువి కలిపి బాగుంటుంది.
ఉ
అదేలేండి నేను ఎప్పుడు వండలేదండి, ఎప్పుడు విన్నమే, ఏంటండి అది.
చింతకాయలు.
చింతకాయలండి.
చింతకాయ ఎసి కూడా వండుతారు, మసాలా ఎసుకోకుండా.
ఇంక మసాలాలతో పని ఉండదండి మావిడికాయ చింత పులుపు ఉన్నవి అయితే.
ఆ పులపంత అయితే దానితో పనిలేదు.
ఆ మామూలియి అయితే
ఆ ఎలా కా కోడిగుడ్లు అయి ఎసుకుంటే కొంచెం మసాలనే అల్లం, ఎల్లులిపాయి వేసుకోవాలి.
ఆ అవునండి అవును.
ఆ మీరేం వండారు?
మేమండి అదే క్యారెట్ కొంచెం తురిమేసినట్టు తురిమేసండి కూరలా వండా. ముక్కలు కోయనండి. ఆ తురుముతాం కదండి మావుల్ మామిడి కాయ తురుముతాం.
ఆ
అలాగే తురుమేసి
అలా సన్నగా పొడుగ్గా ముక్కల కింద తురుమి తురుమి పెడతారు అలాగా.
అవునండి అవును అలాగా చేసి వండాను అన్మాట.
ఉహ్.
మామూలుగా కూరలాగే మామూలు ఎప్పుడు లాగే అండి కాకపోతే తురిమేసేత్తం అండి అంతే ముక్కలు కాకుండా గొజ్జులా వ హ్.
తాలింపు ఎయ్యాలా.
వెయ్యాలండి తాలింపు.
శనపప్పు, మినపప్పు ఎత్తారా.
ఆ శనగపప్పు, మినపప్పు ఎత్తామండి బావుంటదండి. శనగపప్పు, మినపప్పు ఏత్తే కమ్మగా ఉంటుందండి క్యారెట్ అయి ఏయ్ దాంట్లో.
ఆహా.
ఈ దుంపలు ఏదైనా శనగపప్పు ఉంటే బాగుంటుందండి ఏపుళ్ళో.
ఏ పుట్లోకి
ఏ తాళింపు ఎండుమిరపగాయలు అవి వేసేసండి ఎల్లులి పెలి త కొట్టేసి
ఆ
కరేపాక వేసి తాలింప వేసి శుల్ప ముక్కలు మగ్న ఇచ్చేసి
ఆ
క్యారెట్ మూత పెట్టి మగ్గు పెట్టాలని బాగా మగ్గుద్ది
ఊహు లేపో కొంచం
ఆ వాసనలాగా వతుంది ఉడికినట్టు కూడా అనిపించదు
ఆహా
మూత పెట్టి బాగా మగ్గనితే అను బాగా మాగ్గిపోతుందండి తర్వాత మూత తీసప్తే మూత తీసేసాని కారం వేసేసి చెప్తే బాగా ఎగుతుందండి బాగుంటదండి అలాగా
ఏయ్
కొంచెం ఎక్కువ మంది ఉన్నళ్ళు అయితే అలా తురుముకునే వేసుకుంటే బాగుంటుందండి
అవునండి
సరిపోదు కదండి లేకపోతే ని
ఆ అవునండి
ఇంకెంత కోసమ సరిపోదని లేకపోతే
హుమ్మ్
అందుకని అలాగా కనిపించన్నా అవునడి
హ్లఎక్కువ వేసుకోవాలమో
మొక్కల అయితే కనిపించదు కదండి మరి ఎక్కువ
అవునవును
అందుకని ఇంకా అలా చేసారనమాట
ఉ
అదేలేండి సరే అండి అయితే మళ్ళీ చేస్తానండి పనుందండి అయి